హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
బావున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బావున్నానండి ఏం చేస్తా ఉన్నారు.
ఏం చేయలేదండి మీరేం చేస్తాన్నారు
నేను హ మొబైల్ చూస్తా ఉన్నానండి. ఫొటోస్ చూస్తా ఉన్నాను. మన కాలేజ్ డేస్ మన ఫ్రెండ్ బర్త్డే గుర్తొచ్చింది. ఫొటోస్ వచ్చాయి సో గుర్తొచ్చారు అందుకే కాల్ చేసామండి. మీకు గుర్తుందా మన ఫ్రెండ్ బర్త్డే మనం బాగా సెలబ్రేట్ చేసినం.
ఆ గుర్తుందండి ఆ రోజు బాగా ఎంజాయ్ చేసినాము.
హా ఆఆ ఐ థింక్ ఫస్ట్ ధియేటర్ నేను ఇప్పుడు అనుకుంటుండి వెళ్ళింది థియేటర్కి మూవీకి వెళ్ళం పుష్పా మూవీకి
ఓ అన్ని డేస్ మీరు ఎప్పుడూ వెళ్ళలేదా మూవీకి అట్లయితే
ఉహూ లేదండి అంటే నేను అన్ని పీజీ హాస్టల్లోలోనేండి ఉండేది సో ఎప్పుడు చాన్స్ రాలేదు
అలా అయితే మీక అది మోస్ట్ మెమొరెబుల్ డే అనమాట
అవునండి మచి
మరి ఎలా ఉన్నది ఆ ఫీలింగ్ ఫ్రెండ్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్
చాలా బాగుందండి ఆ ఆ అరుపులు కేకలు ఆ పెద్ద స్క్రీను ఆ సౌండ్స్ అయ
నువ్వు వరిసినవా మళ్ళ గట్టిగా
ఆ ఎందుకు అర్చలేదు గుర్తులేదా మీకు అడుగుతున్నారు మరి
ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అయినారో లేదో అని
ఆ ఇంకా ఆ రోజు ఆ థియేటర్ బయట కూడా మనం మంచిగా ఫిక్స్ దిగినామండి
అవును మీరి ఇప్పుడు అన్ని ఆపిక్స్ ఏమ చూస్తున్నారు కదా
హ అవునండి అవే మా బ్యాచ్ లో ఫ్రెండ్ ఉన్నాటండి వాళ్ళకి అసలు పోజచ్చేకే రాదు మే అంతా చెప్తా ఉంటే బాగుండే ఆరోజు ఇంక మేం మేం చెప్పి మేము చెప్పింటేనే ఇంకా కొన్నన్నా కనీసం దిగినం లేదంటే ఇంకా ఆ మాత్రం కూడా దిగేవాడు కాదు
ఎవరిని అట్లా మాట్లాడకూడదండి ఎవరు వే లో ఎవరు ఎట్లా దిగాలో అట్లా దిగు తారు వాళ్ళకు వచ్చినంతలో వాళ్ళు దికుతారు మనం ఇలా మాట్లాడడం వల్ల అండర్ ఎస్టిమేట్ చేయడం అయితది
నేను ఉండరెస్టిమేట్ ఏం చేయట్లేదండి జస్ట్ చెప్తున్నా అంటే అలవాటులేదు అని
ఏదో అందరికి వచ్చినట్టు వాడి వాళ్ళకి రావాలంటే కుదరదండి
హ ఇంక మనము ఆ ఆ రోజు నై ఈవినింగ్ అనుకుంట ఒక పక్క ఒక అమ్మాయికి క్లాస్ ఉందని ఆమె వెళ్తాను అని ఒక పక్క అంటుంది మన మన బ్యాచ్ అంతేమో లేదు కేక్ కటింగ్కి వెళ్ళాలి అని వాళ్ళు అంటా ఉన్నారు ఆ రోజు కొంచెం ఏదో హడావిడిలో టైం లేక ఎట్ల పడితే అట్ల మొత్తానికి ఆ అమ్మాయి ఎగ్జామ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది మీరు ఆ ఏమంటరు బర్త్డే పార్టీకి మీరు రెడీ చేయడానికి మీరు వెళ్ళిపోయారు వేరే వాళ్ళు అదే మన ఫ్రెండ్స్ అంతా
ఫైనల్గా కేక్ కట్ చేసినం కదండి
ఆ
ఏంటండి నేనే ఏమనా జోకులు ఏస్తున్నానా అట్ల నవ్వుతున్నరు
అవును
బానే ఉంది
అ ఏంటండీ మీరు ఇట్ల జోకులు ఏస్తున్నారు మరి ఇంత కామెడీ అయ్యా మరి మనం వెళ్ళాం కదండి అదే మీరు సెలబ్రేట్ చేయడానికి పార్టీకి మీరు రెడీ చేసినరు నేను వచ్చేసాను మళ్ళి క్లాస్కి వెళ్ళేసి ఆ రోజు మరీ ఆ కేఫ్కి వెళ్ళినట్లు ఉన్నాం అక్కడ ఏదో ఆర్డర్ చేశాం కదండి ఏం చేసాం గుర్తులేదు నాకు
ఇగ సమ్ స్నాక్స్ అండి టీ అండి
ఆ పిజ్జా అనుకుంట కదండి పిజ్జా అదే కాఫీ నో ఏదో సమ్థింగ్ చేసాం ఒక పక్క ఇంకొక అమ్ అమ్మాయి వేరే కాల్ వస్తా ఉంది బిజీ ఆ అమ్మాయి వెళ్ళాలంటుంది మనం ఏమో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం ఏదో మొత్తానికైతే చేసేసాం ఆ రోజు
ఉమ్
బట్ బాగుందండి
ఫ్రెండ్స్ తో ఉంటే ఎప్పుడు బాగుంటారండి
హ్మ్ ఇంకా మనము ఇంకొకసారి ఆ మన ఫ్రెండ్ రిపబ్లిక్ డే క్యాంప్ వెళ్ళిందండి ఎన్సిసి నుంచి గుర్తుందా మీకు
గుర్తొచ్చిందండి ఇప్పుడే
ఏం గుర్తొచ్చిందండి
ఆ రోజు మీరు చేసిన అల్లరి
హ్మ్
ఏదో ఇంగ మీ ఫ్రెండ్ వరల్డ్ కప్ గెలిచిందన్నట్టు చేసినారండి
ఆ ఏమది రిపబ్ ఆర్టీసీ క్యాంప్ అంటే మాటలేం కాదు కదండి అది అందరికి రాదు ఛాన్సు దట్టు మన ఫ్రెండ్కి వచ్చిందంటే అఫ్ కోర్స్ వీ ఫీల్ ప్రౌడ్
నిజమేనండి
హ ఆ రోజు మనం మీరే అనుకుంట కదండి పూల దండనిచ్చింది ఏవో మీరు ఇంకా ఎవరో మీ ఫ్రెండ్ అయ్యో మా కన్న మీరే ఎక్కువ సందడి చేసినారులేండి
అందరంకుల్స్ దే చ్చినమండి
బస్ స్టాండ్ లో అనుకుంటా కదండి సెలబ్రేట్ చేసింది
అవునండి అవి చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి
ఆ చాలా బాగున్నాయండి అస్ ఆ వీడియోస్ చూసినప్పుడల్లా తెలియని ఫీల్ హ్యాపీనెస్
దట్స్ ద వై విత్ ఫ్రెండ్స్ అండి
హు అయ్యో మొఖంకి మొత్తం కేక్ పూసేసినరు ఓకమైకైతే
ఆ మత్ త్రం ఎంజాయ్మెంట్ ఉండాలి కదండి
ల్ ఆ లాస్ట్ కి వీగిలిపోయిన కేక్ అంతా మీక్ తుందండి ఆ అమ్మాయికి కేక్ హు తినిపిద్దాం అని చెప్పేసి మొగానికి మొత్తం ముంచేసినం కేక్ కే
ఆ ఆ అవునవును
పాపం ఆ పాప్
అప్పుడు తన ఫీలింగ్ ఏంట్ టో విలెంట్రా నన్నిట్ తగులుకున్నారు అంతే
ఆ అయినా బాగుండే మీక్కూడా బోస్ న్నరనుకుంటారు కదండి
అందరికి పూసినారండి నా ఒకనికి ఏం సపరేట్ కాదు అందరు ఒక వైబ్లో ఉన్నారు
అవును అప్పుడు మనము అదే ఆ ఆ పాప పార్టీ ఇద్దామని చెప్పేసి జ్యూస్ ఏదో సంథింగ్ ఆర్డర్ చేసింది మనం అవి అది కూడా పట్టించుకోకుండా కేక్ పూసుకుంటనే ఉన్నాం
ఉ మన ఎంజాయ్ మనం చేస్తానము
అట్లీస్ట్ అక్కడ కడుక్కోడానికి వాటర్ కూడా లేవు అయ్యో మొత్తమంతా చిందర వందర చేసేసిన్నాం పేపర్ వాటర్ దొరికి దొరికితే వాటితోనే చున్నీలతో ఎక్కడ పడితే అక్కడ పూసేసుకున్నాం ఫుల్గా
ఆ అవతారం లోనే పీజ లోరు. ఉహేనం మనం.
అవునండి, నడుచుకుంటా వెళ్లిన మా అండి.
అ అవునండి.
అవునా బైక్ లో అనుకుంటా.
జంతువులని చూసినట్టు చూస్తున్నా రండి.
అవును. ఉమ్ య్యోదేం బైక్. ఇట్లో వెళ్ళినం అనుకుంటా ఉన్నా.
ఇలానే నడుచుకుంటా వెళ్ళినం.
ఊమ్ ఉ యేమో గుర్తు లేదు. అవునా. మరి బండి కూడా తీసుకొచ్చాం కదండి మనం, ఒక్కటో రెండో బండ్లు కూడా వొచ్చినాయి.
ఒక బందోచింది, వాళ్ళు వెళ్ళినారండి.
ఉమ్ మనం నడుచుకుంటా వెళ్ళినం కదా, బస్ బస్ గుర్తుంది, రోడ్ లో కమెన్స్ చేసుకుంటా, ఒక బ్యాగ్ ఏదో ఉంటే బాటిల్ అది కూడా తీసుకోకుంట దానికి గొడవ పడుకుంటూ. అవునండి గుర్తొచ్చింది, ఇయ్యో బాగున్నాయ్ చాలా. ఓకే అండి, మరి బాయ్.
సరే అండి.